హలో బాగున్నారా బాగున్న రండి వినిపిస్తుందా ఆ
ఆ వినిపిస్తుందండి ఇంతసేపు వినిపియలేదు నేను ఇస్తూ రండి
ఏం చేస్తున్నారండి
ఆ
ఏం లేదండి
ఖాళీ కూర్చున్నాం మీరేం చేస్తురండీ
ఏం లేదు పిల్లలు వచ్చే టైం అయింది కదా అని చూస్తున్నా
హలో
పిల్లలు వచ్చే టైం అవుతుందని ఆ ఫోర్ కు వస్తారు ఇక త్రీ థర్టీ అవుతుంది కదా ఆ త్రీ థర్టీ అవుతుంది గదా
అవునండి ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది గదా ఆహా
మా సార్ తీసుకొస్తాడని ఇక్కడ వెయిట్ చేస్తున్నా
ఉహు వ్యాన్ కి వెళ్ళరా అండి
వెళ్ళరండి బైకే
ఏం కర్రీ చేసిరండి తిన్నారా మధ్యాహ్నం
ఆ తిన్నామండి ఇవాళ దొండకాయను టమాటా వండిన అండి
అవునా
హ్మ్మ్
తింటారా అండి పిల్లలు దొండకాయ టమాటా వం
మస్తు తింటారండి మా వోళ్ళకి ఏ కూర రోజు అది ఒండిపెట్టిన తింటారు
దొండకాయ టమాట
ఆ
ఇష్టమా అదంటే
ముగ్గురు తింటారండే అదే ఇష్టం ఫేవరెట్ వాళ్ళకి
ఆహా
ఉ మొబైల్ చూసి చూసి వాళ్ళ కళ్ళు కాయలు కాసినాయి
ఏర
హ్మ్మ్
ఎందుకండి రీల్స్ ఎక్కువ చూస్తారా
ఆ ఇవాళ బోరు కొడుతుందని రీల్స్ చూస్తున్నా
హు హు
యూట్యూబ్ లో అదేంటివి ఆహా యూట్యూబ్ లో ఒకటి వచ్చిందండి జోక్ ఉన్నది వీడియో
ఆహా
చూద్దాం అనుకుంటన్న చూలేదు ఇవాళ ఫుల్ నవ్విసస్త వీడియో చూసుకుంటా వానికి పెళ్లి అయితది అయితే వా వాళ్ళ భార్య బయటికి తీసుకోవాలా అని అడుగుతది అయితే వాడు ఊళ్ళ మొత్తం అందరి చెప్పుకుంట తీసుకపోతడు ఆ జోసు అసలు పుల్లు అంటే పుల్లు నవ్విన కళ్ళు నొస్తన్నాయ్ వాళ్ళ అయితే
ఉ
అంటే ఇగ టైం తెలియలే ఇగ అ ఇగ టైం తెలియలేదు అసలు పడుకుందాం అనుకు కున్నా గాని మేము ఇంటి దగ్గర గోడ కట్టిస్తున్నాం సలాకి లలిత వస్తా అని అన్నారు అయితే పడుకుంటే మళ్ళ వాళ్ళ వెళ్ళి పోతారు ఏమో అని రీల్స్ చూసుకుంటా బయట కూర్చున్నా ఇగ బయట కూర్చుంటే ఇగ వాళ్ళు ఒత్తలేరు ఈ రీల్స్ అయిపోతలేదు ఆ పడారు లాగా తిప్పి గేట్ పెట్టిస్తున్నమండి
హు హమ్
కొంచెమే ఉంది ముందట జాగా కదా అందుకే ఇగో అట్లా చేస్తున్నాం
ఆహా పిల్లలు కూడా ఎక్కువ బయటకి వెళ్ళకుండా ఉంటారు మంచిగా లోపల లోపల
అవునవును
ఉం
ఆహా మా ఇంటి పక్క వచ్చి పెండ తీసుకపోతారు
మారు పిల్చకుంట
ఆ పిలుసుకుంట వస్తారు మళ్ళ అందులో ఒకటి కుక్కలు ఆ మళ్ళా అంతోటి ఇగ ఏమంటారు
కోత అే
ఆ అవును నన్ను చూసి అడుగుతాన్ది మళ్ళా
ఉం కొ ఇసుకవమ్మా పెన్నమ్మాళ్ళ రషేసారికి
ఆ అడుగుతాంది
సల్తన
అవునవును మీది స్టక్ అయితుందండి వాయిస్
హు హమ్
హలో ఆ ఆ వినిపిస్తుందండి ఇప్పుడు ఎట్లా వర్షం వచ్చేటట్టు ఉంద అండి మీ దగ్గర సూచన హలో
కొంచం హలో
వర్షం వచ్చేటట్టు ఉందా మీ దగ్గర మబ్బులు గి ట్ల ఏమన్నా చేసినాయా హలో
ఆ వినిపిస్త
ఆ వినిపిస్తుందా అండి హలో వినిపిస్తుందా అండి హలో
ూందండి వరిలేండి కొంచెం మబ్బులు మబ్బులాగా ఉందం మబ్బులు ముగ్గులు వాడుతున్నాండి
ఉసుక ఆర బొసిన ఉసుక ఎండితే పడదాం అని చూస్తే ఇది ఆరట్లేదు అంత పచ్చి పచ్చి ఉన్నా అది
ఆహా ఉసుక బట్టల
ఉసుక పట్టాలండి అప్పుడు అత్తమ్మ నేం కలిసి ఒక పది ఇరవై డబ్బులు పట్టినమ్ ఇగ అత్తమ్మ బర్రే అడువని వచ్చే వరకు ఎండుతదేమో అంటే ఇది ఎండట్లేదుగా అసలు
మబ్బులు మబ్బులు గునే పడతాంది అది
ఉం ఎండ కొడితే బావుండు హు
నిన్న కొడితే కొంచం ఎండకి ఎండుతది ఇసుక
ఈ సలాకిీలోళ్ళ వతరు అంటే నిద్ర పోవ్వకుండా ఉండడం నాకు రోజు నిద్ర పోయేది మధ్యానం కాసేపు వీళ్ళ కోసం చూసుకుంటుంటే వీళ్ళొత్తలేర ఏమి లేదు ఇప్పుడేం పండుకుంటాం ఇగ
పని ఎప్పుడు మళ్ళ
అంటే నాకిఏం పని లేదండి అయిపోయింది మొత్తం పని
ఇల్లు ఉడవడం గిన్నెలు తోమడం
పోయింది అక్కడికి కార్యదర్శి వచ్చింది అ లే ఏదో మహిళల సంఘం అంటే పోయినాం
ఆహా మహాసభా అన్నారు
చేసేసిన
ఉహ ఏం చెప్పి రండి మరిమహా సభల
ఏముందండి ఆ ఏముందండి ఏదో బ్యాగులు తయారు చేయడం అంట ఇస్తారు ప్లేట్లు తయారు చేయడం అంట ఒక పదిహేను మంది కావాలి నేమ్స్ రాయండి అని చెప్పింది
ఆ
కరువు పని కొంతమందికి పెడుతున్నానంట సైడ్ లోకి కొంతమంది పెట్టట్లేదుంట దాని గురించి కొంచెం కూడ డిస్కర్షన్ జరి పిల్ల స్టండ్ మీనా ఈ రెండు విషయాలు మాట్లాడేసరికి టైం అయిపో మళ్ళీ జనాలు ఎట్లున్నారంటే క్వశ్చన్ చేస్తే మళ్ళీ మేడం ఆన్సర్ ఇస్తే మళ్ళీ దానికి రివర్స్ చెప్పట్లేదు ఇగ సైలెంట్ అయిపోయింది
ఆహా ఎందుకు అట్లా
మేడం ఏమంటుందంటే
ఆ
ఇప్పుడు గ్రామస్తులు జరుగుతది కదా ప్రతి గ్రామ సభలో మహిళలు రావాలి కఖచ్చితంగ ఊళ్ళో
ఆ
రావట్లేదు ఇప్పుడు ఇవాళ సంఘానికి ఐదుగురు అన్నా రావాలని చెప్పింది పది మందిని ఐదుగురు అన్ రావాలంటే ఏడొచ్చిల్లు రాలే ఇట్లా వెనకబడి ఉండొద్దు మన ఉ డేవలప్ కావాలి కదా అని అంటాన్ది
ఆహా
తక్కువ వచ్చిల్లు చీరలు కట్టుకోన్ చీరలు కట్టు కొని రావాలంటే చాలా మంది విడిగానే వచ్చిల్లు
మరి ఇచ్చిరా నేమ్స్ ఇచ్చిర ఉపాధి అది
నేమ్స్ ఇవ్వలేదు ఇంకా డిసైడ్ కాలేదు ఎవరెవరు వస్తారో అడగాలి ఊర్లో అందరిని అడిగితే పదిహేను మందిని అడిగితే ఇప్పుడు అది మహిళల కోసం ఒకటి భవనం కట్టిస్తున్నారు కదా భవనంలోన మిషన్ ఏదన్నా ఏర్పాటు చేసి అక్కడ చేసుకోవచ్చు అన్నా
ఉహు ఉమ్ మరే అవి మరి వచ్చి అవును
కా కార్యదర్శి మేడం మనకు వెనకాల నుండి సపోర్ట్ ఇస్తది అన్నట్టు
ఆ మనం పెట్టుబడు పెట్టి నడిపించుకోవాలన్నట్టు
ఇప్పుడు మైళ సంఘం ఉంది కదా అండి అందులో నుంచే ఇప్పిస్తుదంట అందులో వచ్చినా ఇప్పుడు మనం సం పాదిస్తాం కదా అందులో కొంత కడితే అయిపోతుది కదా అన్నట్టు ఆలోచన
ఉహు
మొత్తం బాధ్యత వాళ్ళు తీసుకోరు కదా అండి మరి
తీసుకోరు
ఉమ్ అట్లా
ఉమ్ అట్లా బానే ఉంటందండి చేసుకుంటే వు డూటెస్ట్ గని దీనికి తిరిగిందాని కన్నా ఇది వంద బళ్లు నయమే
ఇప్పుడు పిల్లలు యైట్టకి అట్లా వెళ్ళినా కూడా మనం ఫోర్ వరకు ఇంటికి వచ్చేటట్టు చూసుకోవచ్చు మన ఊర్ లోనే ఉంటాం కాబట్టి మనకి అట్లా ఇబ్బంది ఏమి ఉండదు అట్లా
అవును
కానీ కొంతమంది విస్తారో రారో బయ పడతారు ఏమో ఇది పోతుదో పోదో సెల్ అవుతుందో కాదో అని కొంతమందికి టెన్షన్స్ ఉంటాయి కదా
అంతే అండి ఇప్పుడు మన ఆడోళ్ళ మాైండే ఒక వంద తీర్ల ఆలోచించుతది
మళ్ళీ మన ఇంట్లో భర్త అత్తమామా ఒప్పుకోవాలి కదా
అవును
కొంతమంది వంటరిగా ఎందుకులే అద్ ఎందుకు అది నడుస్తదో నడవదో దాని మీద పెట్టుబడి పెట్టుడు ఎందుకు
ఉమ్ అంటారు
ఉమ్ వర్
అనే వాళ్ళ ఎందరో అంటునే అంటారు ఇగ
ఆ
ఉమ్
ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్ ఎట్లా ఉంటది భర్త పర్మిషన్ అడగాండి మాత్ త్రం మనమే తీసుకోలేం కదా
అవును
ఉమ్ ఏ అతన్నోక్కరినీ ఓప్పిచ్చినా అంటే అతనే అత్తమ్మమనన్ని చూసుకుంటాడు అట్లా
ఆ ఆయన ఒక్కడి పర్మిషన్ ఉంటే వాళ్ళని వాళ్ళకి ఆయన సమాధానం చెప్పుకోగలుగుతాడు
అవునవును
ఎస్కోగలుగుత ఉమ్ ఇంకా ఏం చేస్తుర్రండి ఇంకా
ఏంటండి వినబడట్లెదు
సరే అండి
ఆ సరే అండి
ఉమ్ ఆ